ఆ బాగున్నారండి
అండి ఎలా ఉన్నారు బాగున్నారండి
ఆ బాగునండి మీరు ఎలా ఉండ
ఆ మేము కూడా బాగున్నామ అండి అందరు బావున్నారా ఇంట్లో
ఆ బాగున్నామండి అందరు బాగున్నారండి అంత ఆ మంచి ఉన్నారంండి
ఆ మేము కూడా అంతా మంచిగా ఉన్నామండి డి దేవుని దయ వల్ల అంత నెమ్మదినే
అ ఏం చేస్తురండి ఇప్పుడు
ఆ ఏం లేదండి తిన్నాము ఇంకా ఒక చిన్న పని ఉంటే పిల్లల కొరకు ఏదైన్నా ప్రిపేర్ చేద్దామ అని చేస్తున్నా సాయంత్రం
అవునా ఏం చేస్తురండి
మాణం చేద్దామని అనుకుంటున్నాండి
అవునా చేసిరాండి
ఆ చేయలేదండి ఇంకా నిన్న తెలిసిన వాళ్ళు ఇచ్చిరు అయితే పిల్లలు చాలా బాగా ఇష్టప పడ్డారన్నమాట
అవునండి ఓకే
చెయవా అది ఇది అని అంటే సరే నేను నానా చేస్తాను అని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి
నిన్న మాకు కూడా పక్కన వాళ్ళు ఇచ్చారంటే చెట్టుకి బాగున్నాంట అండి కొబ్బరికాయలు ఇట్లా అ మామ తురిమి ఇట్లా స్వీట్లా చేసాం గాని ఇంకా ఏం చేయాలో అర్ధం అయితలేదు
ఆహా ఇంకా హాఫ కొబ్బరికాయ ఉందండి టారా
ఇక్క క ఉందండి అది ఏమి చేయాలో అర్థమ అవుతలేదు ఊక కూడా తింటే మంచిది కదు కదా
అయితే చెయండి పరమాణం చేయండి మీరు కూడా ఈజీగా త్వరగా అయిపోతదండి
అవునండి ఒకారి చెప్తారా నాకు ఎలా చేయలో మీరు చెప్తారా అండి
ఆ ఏముందండి ఈజీగానే చాలా సులభంగా ఉంటది మనం అంటే ఎంత వర్క్ చేయాలనుకుంటురండి ఒక గ్లాస్
ఆ ఒక ఒక ఐదు మంది ఉన్నామండి మేము పిల్లలతోటి కలిపి
ఆహా అయితే రెండు గ్లాసుల బియ్యం పోసుకొని నానబెట్టుకోవాలండి ఫస్ట్ నానబెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా బాగా నానబెట్టుకోవాలి అవి
ఒక
అంటే ఏదైనా మనం ఆ ఏవైనా వాడుకోవచ్చండి కాకపోతే ఇక బాస్మతి అట్లాంటి చేయలేం కదండి నార్మల్ బియ్యం అయితేనే బాగుంటది
అదికుప్పుం బియ్యం అట్
ఆహా కోపన్ బియ్యం బాగుండదండి మసూరియా బియ్యం అవే బాగుంటాయి కోపన్ బియ్యానికి అంత టేస్ట్ ఉండదు
ఇప్పుడు రెండు గ్లాసులకి ఇప్పుడు మనం ఎన్ని వాటర్ తీసుకోవాలండి
అంటే మీరు నార్మల్గా డేక్షల్ అట్లా చేస్తే పాత బియ్యం అయితే ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల నీళ్ళు కొత్త బియ్యం అయితే ఒక గ్లాసు ఒక గ్లాసున్నర నీళు
ఆహా అంటే మాకు కొంచెం మెత్తగా చేసుకోరు కదండి ఇప్పుడు
ఆ మెత్తగా ఐనా కొత్త బియ్యానికి ఒక గ్లాసున్నర నీళ్ళే చాలండి ఎక్కువై తే మరి ఇంటా అట్లా మెత్త మెత్తగా అవుతుంది గుజ్జు గుజ్జుగా అవునండి అయితే నాన పెట్టుకని పక్కన పెట్టు కున్న తర్వాత మనం టీ తాగే గ్లాస్ ఉంటంది కదండి చిన్నది దానితోటి పల్లీలు రెండు గ్లాసుల పల్లీలు తీసుకొని ఆ మంచిగా దా వాటిని దూరగా వేయించి దాని ఆ పొట్టంతా తీసేసుకోవాలి
అదే అదే అదే అదే చిన్న పల్లీలు
ఆ పల్లీలు ఊ ఏంచికో దోరగా ఎంచుకొని ఒక సాటలొ ఏసుకొని దేని రాయి తోటన్నా దేనితోటన్నా దాని రుద్ది పొట్ ట్టంతా తీసి ఒక దగ్గర పెట్టుకోవాలి ఆ
ట్టు తోటి వేస్తే ఆ రుచిగా ఉండదాండి అంటే ఇప్పు పొట్టు తోటి తినాలిని చెప్పి అంటుర్రు కదా
అంటే పొట్టుతో తింటే కొంతమంది అట్లా చేస్తారు గానీ అన్నం తినే మధ్యలో కొంచెం పొట్టులాగా అన్పిస్తదండి అంటే మిక్సీ చేస్తే ఏం రాదు కాకపోతే కొంచెం కొంచెం పంటికి అంత ఇం పుగా
అదే ఉంటుడచ్చు డ ఆ ఆ ఉమ్
పియ్యదనమాట అది మిక్సీ చేసుకొని మనం దాన్ని బాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి పొడి పొడిలాగా తర్వాత మీరు స్వీట్ తక్కువ తింటదా అండి తీ
ఆ స్వీట్ ఇష్టపడతారండి చాలా ఇష్టపడతారు
ఆ తీపి చాలా ఇష్టపోతారంటి ఇప్పు మనం గ్లాస్ బియ్యం పోసుకున్నాం కదండి ఆ గ్లాస్ కొల్ ఆ గ్లాస్ కొలత తోటి కొబ్బరని మంచిగా ఇట్లా తురుమాలండి. అంటే ఒక కత్తి తీసుకొని దాని కోసుకోవాలి లేకపోతే ఏదైనా రాయి తోటి గడ్డని కొట్టి చిన్న చిన్న ముక్కలు తీసుకున్న బాగుంటది.
అంతేద ఇది మనము పరమాణవది చక్కరనా చక్కర అనా ప ప పర్లేదు బెల్లంతో నైనా చేసుకోవచ్చు కదండి మనము
అంటే షుగర్ చక్కెరతో చేస్తే ఏమైతుందంటే తెల్లగా అంతా కలర్ రాదండి బంగ బంగారపు కలర్ రాదు పరమాన్నం.
అవునన్
ఉ పల్లీల పొడి మనం వేస్తాం గానీ మామూలుగా లైట్ మ ట్టి కలర్ వస్తదని ఎక్కువ పరమాన్నం అంటే తిక్కుగా కలర్ లెక్క రాదు.
అ
కానీ చానా మంది బెల్లం తోటే వాడతాం పరమాన్నం అంటేనే బెల్లం కదండి. ఎక్కడైనా ప్రసాదమైన ఏదైనా పిల్లలు ఎంతో ఇష్టపడేది అదే కదా ఇగ చక్కెర తోటి చేస్తే ఎంతైనా తీపి తీపి అండి అది వేరే
కానీ మన ఆరోగ్యం కూడా మంచి కాదా అండి ఇగా చక్కర తోటి అయితే ఆరోగ్యానికి కూడా మంచిది. అండ్ మంచిగా ఉండదంటరు కదా
అవునండి చక్కర అయితే ఆరోగ్యం మంచిగ ఉండది కాని ఇగ అప్పటికప్పుడు కావాలి ఇగ లేదు అనుకున్న సమయంలో కొంతమంది ఆ తీపి పదార్థం తినాలనిపించినప్పుడు చక్క ర వేసి చేసు
చక్కర ఆమ్ చేసుకోవచ్చు అంతే అదే అందుబాటులో లేనప్పుడు ఈ మన చక్కర తోటి మనం చేసు కోవచ్చు అనమా
అదే అండి అయితే ఇప్పుడు మనం పల్లీల పొడి పక్కన పెట్టుకోవాలి, ఆ బెల్లం కూడా తిసుకోవాలి, పచ్చి కొబ్బర ఉంటే ముక్కలు కోసి పెట్టుకోవాలి పచ్చి కొబ్బరా హమ్ తర్వాత ఇలాచీలు
హమ్ ఇలా ఒక ఒకసారి నేను చెప్తా వినండి ఈ గ్రేడ్స్ పచ్చి కొబ్బరి అది పల్లీలు ఎంచుకున్న పల్లీలు ఆ కొంచం బెల్లము
హమ్
మన తీపిని పట్టి బెల్లము
అవునండి తర్వాత ఇలాచీలు
ఇలాచీలు కూడా మనం కచ్చ పచ్చి దంచి పెట్టుకో
హమ్ ఇగ కాజు కిస్మిస్ ఏమో మీకు ఇష్టం అనిపించి అంటే కొంతమంది స్తోమతను బట్ అ ఉంటది ఉంటది కదండి కావాలనుకుంటే వేసుకోవచ్చు కాజు కిసుమిస్
అదే అదే అదే
లేదు వద్దనుకుంటే సరిపోతుంది ఇక అన్నము అప్పటి వరకు ఇవన్నీ మనము తయారు చేసుకునే వరకు అన్నం నా అది కదండి
అవునండి
మళ్ళీ ఇంకొకటి ఒక చిన్న గ్లాస్ పాలు కూడా పెట్టుకోవాలండి మంచిగా
ఆహా ఇది ఈ కాలు ఎట్లా చద్దే అప్పుడు ప్పుడు విడిగొచ్చాలి అంటే వడి చేసినప్పుడు వాడు యూస్ చేసుకో వాడు
ఆ వేడి చేసి చల్లార్చిన పాలు ఉంచుతాం కదండి మనం
ఆ అవునవుండి
అదే ఈకా ఆ వినిపిస్తుందండి
చెప్పండి
అయితే ఇక మనం అన్నం పెట్టుకొని అన్నం ముడికేటప్పుడు పల్లీల పొడి వేసుకొని బాగా కలుపు కోాలి గడ్డల్ గడ్డల్
అదే అదే ముదలక్క కాకు
ఆ గడ్డలు గలు కాకుండా కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలలో మొత్తం కరిగిపోతుంది కదండి
ఈ బెల్లంమంతా చిన్న చిన్న ముక్కలుగా మనం చేసుకోవాలి కదా
ఆ కత్తి తోటి కోస్తే బాగుంటదండి తొందరగా కరిగిపోతుది టేస్ట్ కూడా బళ్లే వస్తుది అదే మనం రాయి తోటి అట్లా కొట్టు కున్నాం అనుకోండి అంత మంచి ఉండదు ఆ ముద్ద ముద్దలాగా ఉంటది ఐ థింక్ అప్పుడు బెల్లం పొడి వేసి బాగా కలిపినప్పుడు పాలు మళ్ళీ పల్లీలో పొడి అయిపోయినాక బెల్లం కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ అయితే కలర్ చేంజ్ అవుతది అప్పుడు పాలు పోసి కలుపుకోవాలండి
ఉ అ
పాలు పోసి కలుపు వాలి ఇక దించే టై లో ఇంకా అన్నము ఎట్లా ఉడుకుతుందో అట్లనే ఉడికించుకోవాలి దించే టై లో కొన్ని కొంచెం లైట్ గట్టిగా ఉప్పు అట్లే వేసుకొని ఫైనల్ గా ఇలాచీలు కాజు కిస్మిస్ ఇవీ మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించు కుంటాం కదండి
ఉన్న నెయ్యితోటే ఓకే ఆ ఆ
ఇంకా దించే టై లో కొంచెం లైట్ గా సాల్ట్ పైన పైన పాలు మొత్తం ఇంకిన తర్వాత ఉప్పేయాలండి ఎందుకంటే
ఉప్పు ఏలా అంటే చ రుచి చే చేంజ్ అయిపోతుంది మారిపోతుదేో కదండి ఉప్పేస్
హ మనం దించే సమయంలో పాలు కూడా మొత్తం అన్నంలో ఇంకిన తరువాత కొంచెం ఉప్పు వేయాలండి పాలు ఇంకక ముందుకే పాలు పొంగగానే గానే ఊపేస్తే ఏమై దంటే పగిలే అవకాశం కూడా ఉంటాయి పాలు
అవునా
ఆ అట్లా మొ మొత్తం పాలు అన్ని బెల్లము పల్లీల పొడి అన్ని కి తర్వాత దించే సమయంలో రెండు మూడు నిషము ల ముందు లైట్ గా ఉప్పు పైన కొంచం ఇట్లా చల్లుకొని కాజులు కిస్మిస్లు
అదే అంటే మనకు అందుబాటులో లేకపోతే అవి ఏసుకోనవసరం లేదు లే కాజ
పర్వాలేదండి
అవసరం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే
ఇంకా అది సింగలో పెట్టుకొని కలుపుకున్నాక కింద మాడి పోతుంటుదండి
అంతేగాని అంతే తక్కువ పెట్టుకోముడు చేసుకు కూర్చుమ్మాటం మనం
ఆ తక్కువ పెట్టుకొని సిమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉంటే మంచి వాస వస్తుంది కొంత మంది ఏం చేస్తారంటే ండి దీంట్లో నెయ్యి వేసుకొని తింటారు
అయితే ఇప్పుడు మనము అన్నం తీసేటప్పుడు అందులో నెయ్యి వేసుకుంటే బాగుంటదండి
వేస్తారు ఆహా వేస్త సార్ కానండి మొత్తము సప్పగా
అదేదేదేదే
తీపి మొత్తం పోతది చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ తీపి దాంట్లో ఇట్లో వేసి బెల్లం ఇప్పుడు రెండు గ్లాసులకు రెండు గ్లాసుల బెల్లం వేసే వాళ్ళు కూడా ఉన్నారు
అవుచ్ తీపి అద అవునవును హమ్
సిగా ఒక గిన్నె లో ప్లేట్ లోకి తీసుకున్నాక నెయి
ఇప్పుడు మనము ఎట్లాగో కాజు బాదము నే నలు వేస్తోంది అండి ఎట్లా కొ నేళ్లు వేయించుకొంటాము కదా అందులోకి కొంచెం నేయుండ అట్లే వేసేస్తే ఏమవుతాధీ
కానీ అది సప్ప అయి అయిపోతుందండి రుచి కొట్టదు ఎక్కువ
అంటే దాని మన దానికి కొంచెము ఎక్కువ బెలం వేసుకుంటే సరిపోతాదేమో
ఆ ఎక్కువ బెల్లం వేసి నా నెయ్యి అనేది సత్వ ఇప్పుడు చిన్న పిల్లలకి అన్నం తినిపించేటప్పుడూ పచ్చడకి నెయ్యి ఉప్పేస్ ఎస్తాం ఎందుకంటే కారం చచ్చిపోవాలని
అదే అదే లే
అట్లనే ఎక్కువ నెయ్యి కి ఉన్న గుణం ఎందంటే కారమైనా తీపైనా ఏదైనా అది ఆ తినేస్తది ఆ చంపేస్తది అనమాట అట్లా అట్లా అనేసి ఇంగ దించుకున్నాంక,
తనండీ
ఇంకో విషయం ఏంటంటే అండి వేడి వేడిగా పరమాన్నం తింటే ఒకలాగా రుచి ఉంటది. చల్లారినాకా తింటే ఇంకొక లాగ ఉంటది
రినంక తింటేనే బాగుంటంది కదా అండి ఇట్లా
ఆ కొంతమంది వేడి వేడిగా చెప్తున్నా కదండి వేడి వేడిగా ఒక రుచి ఉంటది చల్లారి నాక ఒక రుచి ఉంటది.
అదే అదదే అవునండి
టాన్ని బట్టండి ఒక ఎవరి ఇష్టం వాళ్ళది కొంతమందికి వైట్ కలర్ తెలుపు ఇష్ టం కొంత మంది నలుపు ఇష్
అవున్ అవును అవును
టమండి
అదే అండి ఈసారి తప్పకుండా ప్రయత్నిస్తా అండి చేసి చదివిస్ ఆ ఎప్పుడూ ఉట్టి కొబ్బరికాయ పచ్చడి అట్లా చేసు తం కానీ ఇట్లా పరమాణం ఎప్పుడు చేయలేదు, నేను అసలు ఈసారి తప్పకుండా ప్రయత్నిస్తా.
ఆ చేయండి మంచిగా ఉంటది బాగుంటద్
రాత్రి పూట పిల్లలకు బాగాదుంటాద్ పడితింటారు
అవునండి
కర పదార్థాలు
హుమ్
సరేనా అండి
ఆ సరే అండి ఉంటామండి టీ తాగిరా అండి
తాగినామండి తాగేసి కూర్చున్నాం అండి ధన్యవాదములు, అవునా అండి ఓకేనా బాయ్.